హలో
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఉ బాగున్నారా అండి
హ బాగున్నామండి మీరు
బన్నరా
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
మేం బాగున్నాం అండి
ఆ ఏం చేస్తా ఉన్నారు
ఏం చేయలేదండి జస్ట్ మూవీ వేసింటే మూవీ చూస్తున్నానండి
ఏ మూవీ అండి
అమరేనాండి చూసారా అండి మీరు
ఆ అమరణ్ నాకు చాలా ఇష్టం అండి అందులో ఆ ఆర్మీ కోసం వాడి ట్రైనింగ్ వాడి తపన ఆమె యాక్టింగ్ బాగుంటందండి మీరు చూసారాండి
ఆ చూసానండి చాలా ఎమోషనల్ స్టోరీ కదా ఆల్రెడీ థియేటర్కి వెళ్ళి చూశాను కాకపోతేటీవీలుస్తున్నాను
ఆ నేను కూడా అండి సేమ్ థియేటర్కి వెళ్ళి చూసాను హ అవునండి మీ క అమరాన్ మూవీ చూస్తుంటే ఏమి గుర్ అవునండి అదే అండి మీకు అమరన్ మూవీ చూస్తా ఉంటే మీకేం గుర్తు రావట్లేదా
ఎందుకు గుర్తుకు రావట్లేదండి మన ఎన్సిసి డేస్ అన్ని గుర్తుకు వస్తున్నాయి నేను ఆ మూవీ చూస్తూ మా అమ్మకాన్ని ఎక్సయిన్ చేస్తున్నా మేమి ఇట్లా చేస్తుూంట మే మేమి ఇట్లా చేస్తూ ఉంటంటివి అని చెప్తున్నా
ఆ అవునండి అమ్మో అసలు ఎంసీసీకి హ అవునండి
రిపోర్టింగ్ వప్ వివ
ఆ అవునండి ఇంకా మీకు గుర్తుందా అండి మనం ఎన్సిసి క ఎలా సెలెక్ట్ చేారు మన సీనియర్స్ మన జూనియర్స్ ని మన ఎలా సెలెక్ట్ చేసాము మన కాలేజ్ డేస్ లో
అదే అండి సేమ్ ఇప్పుడు వీళ్ళు ఎట్లా కష్టపట్టి ఇప్పుడు ఈ మూవీలో అంతా అట్లనే జరుగుతుంది కదా వా అతను ఓటీఏ క వెళ్ళినప్పుడు అంతా స సిలక్షన్ చాలా టఫ్ కదా ట్రైనింగ్ సేమ్ మాకు కూడా తనే బట్తుండ్రీ క్యాంప్స్ క వెళ్న సెలక్షన్ కోసము అని చూసుకుంటూ చెప్త
అవునండి ఆ మన సీనియర్స్ మనకి లైక్ రన్నింగ్ రేసు ఫిజికల్ టెస్టు అన్నీ చూసి మనల్ని సెలెక్ట్ చేశారు అందులో మనకి ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మనం కూడా ఆ లైక్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చండి
అవునవును మన క్లాస్మేట్స్ అందరితో కంపేర్ చేసుకుంటే మనం కొంచెం ఎక్స్ట్రా స్పెషల్నా అండి
ఆ ఎంత కష్టపడినాం అసలు ఎన్సిసిలో
ఆఫ్టర్నూన్ గ్రౌండ్ లో రన్నింగ్ రేస్ చెయమంటారు పనిష్మెంట్గా రౌండ్ చేయమంటారు ఫ్రాక్ జంప్ అంటారు
అవునండి ఇంకొకటి గుర్తు గుర్తుందా మీకు అందరుూ కాలేజ్ అయిన తర్వాత మన మనతో పాటు మన ఫ్రెండ్స్ అంతా ఆ పీజిలకి వెళ్తే మనం మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి హా క
నేనైతే కొన్నిసార్లు అయితే పరిగెత్తుకుంటేవే పరిగెత్తుకుంటూ వచ్చినానండి
అవున అవునండి
ఇన్ టైం కి లేకపోతే పనిష్మెంట్స్
అవును టెన్ రౌండ్స్ అంటారు గ్రౌండ్ చుట్టూరా
సీనియర్స్ వాళ్ళు అన్ని పనిష్మెంట్స్ ఇచ్చినా కానీ బాగా మన కోసమే కదాండి మనం డిసిప్లిన్ గా ఉండడానికి కోసమే కదా
ఆ అవునండి
ఉమ్
మెన్ ఎన్సీసి మోటో అధి
అది కదా మనం కనుక్కుంటాం కోప తిట్టుకుంటాం కాకపోతే మన కోసమే అవన్నీ వన్స్ మనం సీనియర్ అయి తర్వాత తెలుస్తారు కదా ఒక సీనియర్ వాల్యూ
అవును సీనియర్ వాల్యూ తెలుస్తుంది అప్పుడు సేమ్ జూనియర్స్ మనం ఎలా తిట్టుకుంటాము సేమ్ జూనియర్స్ మనల్ని అలా హ తిట్టుకునే వాళ్ళు
అదే
ఇంకొకటి వాళ్ళు అదే అప్పుడు పనిష్మెంట్స్ లైక్ ఎండలో కూడా అట్లే చేయమంటారు
అవును హెల్త్ బాలేదన్న పట్టి కూరండి అబ్బా చాలా చాలా సఫర్ అయినాం
ఆ ఇంకా ఆ బట్ అలా చేయడం వల్ల మనం కొంచెం స్ట్రాంగ్ అ కంపేర్ టు మన ఫ్రెండ్స్ అదర్
అవునవును కొంచెం కాలేజీ లో అందరు మనల్ని ఎక్స్ట్రా స్పెషల్ గా చూసేవాళ్ళు కదా
అవును అయ్యో ఇది మాత్రం డ్యామ్షూర్ హండ్రెడ్ పర్సెంట్
మనం ఎన్సిసి యూనిఫామ్ వేసుకొని కాలేజ్ అంత రౌండ్ చేసుకుంటూ
ఉ అందరూ మనల్ని చూస్తా ఉంటే అదొక ప్రౌడ్ మూమెంట్
అదే అదే అందర ఎన్సిసి వాళ్ళు ఎన్సిసి వాళ్ళు అంటంటరి కదా
హా అవునండి ఇంకొకటి మనకి మన జూనియర్స్ కాగానీ ఎవ కాని మనకి రిపోర్ట్ చేస్తా ఉంటే జై సీనియర్ అది హా ఫీల్ చాలా బాగుంటుందండి
అవునావును మన పక్కన మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం పో స్తున్నప్పుడు వాళ్ళ మకి రిపోర్ట్ చేస్తుంటారు కాలజ్ లో ఇక్కడ కనిపిస్తే
హా అవునవును అది చాలా బాగుంటుంది ఆ ఫీల్
ఉమ్ మనం చాలా సార్లు డొనేషన్ కూడా పోయినాం కదా అండి
హా అవునండి గుర్తుంది ఆర్ఫనైజ్ చేస్ కోసం కదండి
అవునవును
ఆర్ఫనేైజెస్ కి ఇంకా ఆ
ఇట్లనే ఆర్మీ వాళ్ళలో ఇట్లా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళ కోసం
ఆ అవును
పోయి మనం అంతా మనీ కలెక్ట్ చేసుకొని ఓచ్చిన
ఊ అవునండి ఆ నాకు ఒక డౌట్ అండి ఆ మనీ మొత్తం ఎక్కడిచ్చాం మనము
మనం మనం బెటాలియన్ లో ఇచ్చినమండి
ఓకే ఆ వాళ్ళు మరి పైకి పంపించినారు కదా వాళ్ళ
మనం మన మేడ కిచ్చింటే మేడం బెటాలియన్ లో చ్చంటే బెటాలియన్ వాళ్ళు అక్కడ పైకి పంపించినారు
ఆ అవునండి ఇంకొకటి అండి మనం అగైన్ మరీ అదే ఫస్ట్ ఇయర్ అయితర్వాత బాగా ప్రిపేర్ అయ్యి బిఏ ఎగ్జామ్ వచ్చేది మనం వెళ్ళనాం గుర్తుందా అండి
అవును ఫస్ట్ ప్రాక్టికల్కి ఎళ్ళాం తర్వాత రిటర్న్ టెస్ట్కి ఎళ్ళాంలేండి
ఉమ్మ్ ఊ అవునండి అక్కడ మ మన ముందు ఇన్విజిలేటర్స్ ఉంటరు వాళ్ళకి రిపోర్ట్ చేసాము
అవునవును
ఆ అక్కడ ఉమ్మ్ అవునండి కొంచెం భయపడ్నాం బట్ అక్కడికి వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం బానే చెప్
అవును చాలా కాలేజీ వాళ్ళు ఓచ్చిండ్ర గదా రె
ఆ అవును ఆ ఊ అవును ఫుల్ కాంపిటషన్ ఆల్ కాలేజెస్ ఇన్ వన్ ఒకే చోట అందరు ఆ ఇంక ఏం చేసామండి అక్కడ మనము
చాలా యాక్టివిటీస్ చేసామండి మనం బయటికి ఎళ్ళాము అంటే కొన్ని ఈవెంట్ ఈవెంట్స్ గుడ అటెండ్ అయ్యమూ ఒకసారి ఇది జవాన్ జవాన్ కోసం ర్యాలీ జెసాం క్యాండిల్
ఆ అవునండి గుర్తుంది క్యాండిల్స్ పట్టుకొని మనం చేసాము అవును చేసామ ఇంకొకసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కీ ఆ రాప్తాడికి ఎళ్ళాం గుర్తుందా అండి
అవునవును
ఆ ఫ్లాగ్హోస్టింగ్ ఆ అయి అది సేరిక్ కల్చర్ అనుకుంటా అండి
అవునవును ఆ రోజు వాళ్ళు చాలా రెస్పెక్టబుల్ గా చూసారు గదా మనల్ని
ఆ అవునండి
ఇట్లగా మనతో వాళ్ళ ఫోటోలు తీసుకున్నరు ఆ రోజు
హ అవునండి వాళ్ళు మంచిగా ఫీల్ అదే ట్రీట్ చేసినారు మనం మనల్ని ఆ అంటే ఇంకొకటి మనం అక్కడ ప్లాంటేషన్ గుడా చేసాము
ఊ అవునను అవునవును చేసాము వాళ్ళే తీసుకొచ్చారు గదండీ
హ అవును వాళ్ళే ప్లానుస్ తీసుకొచ్చి మనకి ఇచ్చారు మనం మన చేతుల మీద ప్లాంటేషన్ చేపి ఇచ్చరు అది కూడా
ఊ మనతో చేపిచ్చారు ప్లస్ అక్కడ ఫారెస్ట్ ఏరియా మనం కొన్ని ఫొటోస్ గుడ తీసుకున్నాం గుర్తుందండి ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేశాము ఆరోజు అడ
హ అవునండి చాలా బాగ ఎంజాయ్ చేసాం మన ఫ్రెండ్స్ కు అవును ఆ ఆ ప్లేస్ కూడా చాలా బాగుండిందండి
అవునవును
తిరిగాం మక్కడా ఫారెస్ట్ ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని చూసాం ఎప్పుడు చూడనివి
అవునవును అది బయాలజికల్ బొటానికల్ గార్డెన్ అనుకుంటా అండి అది
ఆ అవును కొన్ని ప్లాన్స్ ఉన్నాేవండి అక్కడ మనం మనకి తెలియని ప్లాన్స్ అనేవి వింత వింత కొత్త ప్లాంట్స్ అన్ని చూసాం అక్కడ
ఇన్సెక్ట్స్ ఉన్ని ఉన్నాయి డిఫరెంట్ ఇవి డిఫరెంట్ ఇవి ప్లాంట్స్ ఉన్నిన్నాయి
హ ఆ ఆ అవునండి
వాళ్ళు మనకి చెప్పారు కూడా ఇంకా పెద్దగా ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్ళొద్దండి అని కూడా సంథింగ్ చెప్పారు స్నేక్స్ అట్లా ఉంట
ఆ అవును అవునండి
ఉ ఇంకా తర్వాత ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్ కూడా వెళ్ళి ఒకసారి పార్టిసిపేట్ చేశామండి
ఆ అవునండి గుర్తుంది అదెందుకు గుర్తులేదు అమ్మ ఎన్ని డేస్ అవునండి చాలా డేస్ ప్రాక్టీస్ చేసాం కదండి
అవును వన్ వీక్ బిఫోరే ప్రాక్టీస్ చేసామండి డైలీ మనం కాలేజ్ కి వెళ్ళాలి ప్లస్ ప్రాక్టీస్ కి వెళ్ళాలి
మార్నింగ్ అండి ఈవినింగ్ కదండి
అవును మార్నింగ్ ఎయిట్ థర్ మనకి ఎయిట్ థర్టీకే కాలేజ్ కదా మనం అంత లోపల వెళ్లేేసి వస్తుంటిమీ
ఆ అవును మార్నింగ్ వెళ్ళసి అగేన్ కాలేజ్ అయిన తర్వాత మరి అగెన్ ఈవినింగ్
అయినా అంత కష్టపడినందుకు లాస్ట్ అవుట్పుట్ చాలా బాగుందండి అంతే చాలా మంది వచ్చిండ కదా డ్యాన్సెస్ వాళ్ళు హయర్ ఆఫీసర్స్ అందరూ చాలా మంది
అవునండి ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు అన్ని కాలేజెస్ కలిపి రకరకాల యాక్టివిటీస్ చేసిన ఇందులో మనం పార్టిసిపేట్ చేసినామ అంటే
ఈక్వల్ గా పోలీస్ వాళ్ళతో సహా మనం ఈక్వల్ గా చేసాం ఆ రోజు
చేసాం అవును ఎన్సిసి ఈక్వల్ టు ఆర్మీ పోలీస్ కదండి
అవునవునవును
ఆ ఎస్
మనం ఎన్సిసి లో ఉన్నందుకు చాలా అడ్వాంటేజ్ అండి మనకి
ఆ అవునండి
అది మనకి యూజ్ అయినా కాకుంన్నా అది ఒక ఎక్స్పీరియన్స్ అయిందండి మనకి ప్లస్
ఆ
ఇప్పుడు చేయాలనుకుంటే చేయలేం కదా ఆ ఛాన్స్ అందరికి రాదు మన
ఆ అవును అందుకు మనం చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి లక్కీ అ ఆ ఇంకా మనము మీకు ఇది తెలుసా అండి ఇది ఇది కూడా మనకి లైక్ గవర్నమెంట్ జాబ్స్ కి అట్లా యూజ్ అవుతుంది
అవున అవును అవునండి యాడ్ అవుతాయంట మనకి ఇప్పుడు సి సర్టిఫికేట్ ఉంది బి ఉంది రెండు ఉన్నాయి కదా అండి మనకి ప్లస్ ఏ ఒక ఫైవ్ పట్
హ ఆ అవునండి
ఇన్ ఇప్పుడు పోవాలన్నా పోలేమండి మనం ఆ డేస్ కి పోలేం ఆ ఎన్సిసి క పోలేం ఎవరైనా చేసేసి చూస్తే మనం ఉన్నదే గుర్తుస్తుంది ఎన్సిసిడడిస్ లో ఉన్నదే గుర్తొస్తుంది ఇప్పుడు
అవునండి ఎవరిని చూసినా మనం ఇలాగ చేసేవాళ్ళం కదా ఏన్సీసీలో అని అన్నీ గుర్తొస్తాయి
ఎప్పుడైనా క్యాజువల్ గా ఫొటోస్ చూసినా అంతే
అవునండి ఆ ఇది కూడా ఒక మంచి మెమోరీ
అవునవును
ఉ
సరే అండి ఇంకేమండి
ఇంకేం లేదండి ఓకే మరి బాయ్